హలో హలే ఎలా ఉన్నారూ
హా బాగున్నామండి మీరు
నా బావున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను బయటకి వచ్చా అవునవునండి తిన్నార అండి ఆ అండి. తిన్నాము ఆ నేను చెప్ పాతిను ఆలు
ఆ మేమ ఇదేరబ్బా పిజి లో ఏదో రైస్ పెట్టింటే తినేస్తామండి అంతే ఇంకా ఇదంటూ స్పెషల్ అంటూ ఏం లేదు విత్ క్యారీ ఆన్ విత్ ద సేమ్ వర్క్ అ తెంట అంత
ఇంట్లోనే ఉన్నాం కదా
త హ్మ్ మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి అయితే ఏమేమి తినగలరూ మాకు అదృష్టం లేదు
ఇంకా తప్పదు కదండి ఎక్కడ ఇంకన ఇక్కడికో బ్యాచిలర్ గా
ఆ అంతే లేండి కాలేజీకి జర్ని అక్క నుంచి ఇక్కడికిండి అనా మము తిన్నాం ఒకటే తినక పోయిన బె
ఆ ట్రావెల్ చానా కష్టం అండి మాకు ఎక్కు ఫోర్ టు ఫైవ్ అవర్స్ అక్కడికి వెళ్తుంది బెంగ్ళూరు లో అవ్వదండి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇంకేంటండీ ఆ మేము రీసెంట్ కు ప్లాన్ చేసామండి ట్రిప్స్కి వెళ్ళాలి. అని చెప్పి ఆ ఎల్ ఎళ్తామోన్క్ కుంటున్నాము. మాక్ కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేస్తారా అండి. ఆ మీరు వెళ్ళిన దీంట్లో ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మంచి వ్యూ ఆహ్
నైన్న్, టెన్ ఉహ్ హు ప్లేసెస్ అంటే లేదు ఉన్నాయండి దాన్ నేలి అవి ఇవి ఉన్నాయి. మీరం అంటే మీరు ఎట్లా వెళ్తారు. టే గ్యాంగ్ తో వెళ్తారా గర్ల్స్ రిపోర్ట్ తేన బాయ్స్ ట్రిప్ అమిత్ షా ఆహ్ గర్ల్స్ ఒకటి అంటే బెస్ట్ ప్లేసెస్ అంటే ఉన్నాయి. దాం టోటల్లి ఎంజాయ్ చేయటంలో కర్నా వెళ్ళచ్చు. కొంతమంది బైక్ వచ్చిందంటే ఇంకా బాగుంటది. బాగా తిరగచ్చు కూడా.
ఆ ఇప్పుడు పండకునే కదండి
ఆ దా ఉహ్మ్ త్రీ టు ఫైవ్ డేస్ అంటే కష్టం లెండి. నిజాం అవును తిది బేదం దేవది ఇది గుడ్లకి ప్లాన్ ఎయ్యండి బాగుంటది కదా. ఆ టెంపల్ ఇప్పుడు చూడు ఫోర్ డేస్ ఇవన్నీ అంటే ముందే ప్లాన్ చేసింది. టెంపుల్ అయితే మనం పోవచ్చు ఏం పర్లేదు. అట్లా్లక్ ఏం ఉన్నాయి కదండి తిరు తిరుపతి, ధర్మస్థల అట్లా దానికి
ఆ నౌతన్న సరే నార్త్ అనే ఓకే సౌత్ ఒకే అండి
ఆ పర్లేదు మీకు ఇప్పుడు నార్త్ అన్న అయితే. టికెట్స్ అవన్నీ దొరకడానికి కష్టమేమో కానీ సౌత్ అయితే సౌత్ లో ట్రై చేయొచ్చు. ఆహ్ సా నార్త్ ట్రావెలింగ్ కూడా ఉండొచ్చు. కదా. ఉహ్ సౌత్ అయితే ఇంకా ఈజీ అయిద్ది మీకు అక్కడ్ బెంగాల్ సౌత్ లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయిలేండి. నార్త్ లో కాని చూడొచ్చు. ఉహ్ చానా బాగున్నాయి. అవే చూడొచ్చు అదే కదా.
ఉహ్మ్
ఏమోనండి. ఏమో జరుగుతుంది వెళ్ తునమస్త్ స్తున్నామంతే ఇదే ప్లో అంటూ ఏమి లేదు.
ఎదో అలా ఎల్
ఎలా వెళ్తుందా అంతే ఇంకా ఇది కూడా ఎంజాయ్మెట్ లెద్ కొంటే ఇంకా ఇది కూడా ఉండదేమో అనేద్ భయం
ఒకసారి ఎడ్యుకేషన్ దాట వెళ్ళనంక మళ్ళీ ఆ పీరియడ్ రాదండి కాలేజ్ టైమ్ ఫ్రెండ్స్ టైమ్ ఉండదు వాళ్ళ వాళ్ళ కెరియర్ లో వాళ్ళ బిజీ ఉంటారు ఫ్యామిలీస్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆ
దానికే మేము అనుకుంటున్న ఆ మేము అనుకుంట్ ంటున్నాం బట్ ఏద్ సెట్ అయిందో తెలీదు వెళ్ళలా లేదా అని చూస్తాం చూడు కుదిరితే ఛాన్స్ ఎత్తం
దేవుడురమ్మ రప్పించుకున్నప్పుడే మీరు ఎళగరు అని
లో నిజమని కుంటే దొరుకుతది ఒక ఛాన్స్ వచ్చ చ్చిందంటే అది ఎంత కష్టంన్నా వళ్ తం లేదంటే అసలు వెళ్ళం మ్ టైం కలిసి రావాలి అవును
ఉమ్
ండి అం
మ్ ఉహూ ఉ ఉహు ఉమ్ ఆ
ఆ ఇంకా చెప్పాలండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇం ఎక్కడన్నా ఏట్ల ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళ్ళారా ర లేద వెల్
అంతా ఎగ్జామ్స్ అయిపోయినంకి వెయిట్ చేస్తున్నరండి హాలిడేస్ దొరుకుతాయి కదా ఇంకొ ఏంటంటే మా కాలేజ్ లో సాడ్డే పాసరిన్ మ సేవంటి ఫైవ్ పర్సెంట్ అతనే స్మాన్ ఇంట్రెస్ట్ చెప్తారనండి అది ఆ జస్కు అది మెయింటైన్ చేయడమే కష్
అదే కరెక్ట్ నిజమే అండి అన్ పర్సె ఇదే రలా అండి మా కాలేజ్ లో కూడా అయినా కర్తంకాదండి రోజంతా మనం కష్టపడి వెళ్ళిన వచ్చే అటెండెన్స్ ఒక్కే రోజు ఆప్షన్ట్ అయితే ఎంత దిగి పోద్దండి అసలు అమ్మొ ఆ చ మే సానఒన్ని సాన కష్టం మెయిన్ టెన్ చేయడం
ఇంకా అలా మెయింటైన్ చేయలేక వ
ఆ పోలేక ఉండలేక అయినా ఒక్కసారి అన్ని బద్దలు కొట్టుకొని వెళ్ళాల అనిపిస్తుంటది ఎక్కడికైనా పారిపోదా ఇది వద్దు అని అడచాలని ఉంటది ఆ అయిన వెళ్ళ అయినా వెళ్ళలేం అయినా ఉండలేం అయినా అట్లే ఏం వెళ్తూ ఉన్నాం ఏం చేస్తాం
ఇది రీసెంట్ కు ఇన్నారండి అది గ్యాస్ అయిపోతుంది
ఆ ఇ ఇంత ఇంత యితే రేట్ల యితే మ చాలా కష్ట ష్టం అండి ఇంక అయిపోతే ఇంక మనమ అందరం మళ్ళ చెట్లు కొట్టుకని పోతే బతకేది ఎట్లా అండి ఆక్సిజన్ లేకుంటే కట్లు పోయితో అదే కద ఇంకా ఇండక్షన్ చేయాలనా కరెంట్ అధిక
అదనా బిల్ అయినా అంతే వస్తుందిగా అండి ఆ మ సాయంత్రం మా అమ్మ కాల్ చేసిందండి ఆ ఇలా ఫుడ్ బయట ఉన్నాము ఇలా ఫుడ్ ఇది గ్యాస్ అయిపోయింది అని చెప్పింది
ఆ
అమెడికి గ్యాస్ ఇంకొకటి లేదా అని చెప్ప అడిగి అ లేదు ఒక వక్ ఒక వారంం ట్రై చే సున్నా నండి
ఆ ఆ అయ్యో అందరు ఇంకా అందరు ఉందని ముందే స్టార్ట్ బుక్ చేసేసుకున్నార అనుకుంటా
అవునవునండి దొరుకుతుండ లేదు బుక్ చేయడానికి అని చెప్తున్నారు వేరే వాళ్ళు ఎడుతున్నానుక్కుంటా అంటే వాళ్ళక ఇప్పు తెసిపోయింది
ఇంకా ఫ్యూచర్ డిమాండ్ ఉంది ఇంకా అసలు ఇరు మ్మ్ చనాా కష్టం అయిత న్నట్లయితే మ మంది ఏం పరిస్థితి వస్తుందో ఏమో అంటే ఇంకా వెతికితే ఇంకా అవే ఉంటదండి ఏ దానికైనా చార్జెస్ అండి కన్ఫర్మ్ పంకదండి ఇవి చూడండి ఇప్పుడు గ్యాస్ పైన ఉన్నావంట సోలార్ పైన మళ్ళ దాంట్ చేయల్మంటేం నట్క టేస్ట్ ఉండదు
ఇగా పాత కాలంకి పోతున్నాం వంట క కట్టల్లో అవునండి ఇప్పుడుండే బిజీ టై లో టైమూ ఆ అది కష్టం రిస్క్
హ్మ్ అదే కదా చానా రిస్క్ అది మ్ కానీ ఏం చేస్తాం కానీ వాళ్లు డిమాండ్ తగ్గి డిమాండ్ తగ్గాయాల్సిందే లేకుంటే మ్ స్ట్రైక్ చేసేస్తారు అందరు
మోదీ ఉన్నారుగా అండి ఏదొ ఒకటి సొల్యూషన్ దానికి పర్ తీసు
తీసుకొస్తారు కానీ తీసుకొచ్చేంత వరకు ఇంతె మళ్ళీ కష్టపడాలి గా
మ్మ్
కష్టమైద్ది ఆ ఇంకా చెప్పాలండి ఏం లేదు మా సైడ్ ఏం లేదండి మామూలె అంతా మార్నింగె లేవ్ న్నాయిదద బబ మళ్ళా ఈవనింగ్ ఇంకోసారి గుడికెళ్ళి గుడిలో అదేదబా ప్రసాదం అంతా నీట్గా తింటాం ఆ మంచిగ తిని మళ్ళా నెక్స్ట్ రోజు నాన్ వెజ్ తిని కాలేజ్కూ ఈ
ఏం స్పెషల్ అండి
కా ఫెస్టివల్స్ అన్ని మిస్ అవుతున్నా అండి ఈ రోజు కూడా ఈ రోజు రేపు మా అక్కది పెళ్లి ఉంది అసలు ఎంత మిస్ అయ్యంత అందరు ఉన్నారు నను ఒక్కటే మిస్ ఐతు తెలుసా చాల్ చాలా బాధ పెళ్ళిళ్ళు వచ్చి ఒకే సారి చేసుకుంటారు ఒకేలే మళ్ళ ఏముంద అనుకోవచ్చు కానీ అక్కడ ఉన్న ఎంజాయ్ంట్ మూమెంట్ మనకు దొరక కదండి అందరితో వలుగా అవతిపోకలేం ఇదేంటి అందరికి ఇంకా వీకెండ్స్ టైమ్ లో వచ్చిందా అందరు అటెండ్ అయితున్నారు ద వన్ పర్సన్ నేను మిస్ అయినా ఈ ఈ వీక్ రేపేనండి పెళ్ళ కూడా ఆ వెళ్ళలే మ్ చూడ అన్నవాళ్ళతో హా రేపు రేపు ఫ్రైడేనా సాటర్డే సన్ హాల్డేనా అందరు వచ్చేస్తున్నార్ ఆ నాకున్న వెళ్ళ నె పెళ్ళ అయిపోయి నా నేను వెళతే వాళ్ళందరూ రిటర్న్ అందరు సటర్డేనె వెళ్తున్నారంట అదే అయిపోతది దానికంక అదే చెల్ల సాటర్డే వెళ్తే నేను ఫ్రైడే మా ఒకవేల వెళ్లాలి అనుకున్న వెళ్ళలేను అందరు వాళ్ళ ఊరుకిళ్తుటె నెన్ టన్ వచ్చినట్టుంటది హు ఉండలేము మ్ దానికి మా ఫ్రెండ్స్ అందర్ ట్రిప్పేద్దాం అంటే అదే దానికోస ాన్ూ ఆ ఇం పెళ్ళ అదె చూడాలి ఇంకా వై తల నొప్పి
ఇంకేంటండి రేపు ఏ సబ్జెక్ట్ ఉంది
న్యూరల్ నెట్వర్క్ కంఫ్యూస్ లైక్ ఇట్ టైప్ ఆఫ్ ఏఐ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద ఎగ్జామ్ ఉంది అంతా తీరి తీరి ప్లస్ ప్రాబ్ రెండు కొంచెం తీరి ప్లస్ ప్రాక్ క్టికల్ బట్ లాస్ట్ ఏఐ కదా కొంచెం చదివేసి రాసేయొచ్చు అని అనుకుంటున్నాం తెలీదు మల్ల రేప్ ఎగ్జామ్ ఉండెంతవరకు రాసేంతవరకు కాన్సెప్ట్స్ ఒకే నండి తీరీ సబ్జెక్ట్ కదా ఎంత చెప్ దివిన లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ డిపెండ్స్ అప్ ఆన్ నువ్ ఎలా అర్థం చెస్ కునే బట్టేన ఆ అంటే రేపు సెకండ్ స్లాట్ ఉందండి ఆఫ్టర్నూన్ మధ్య
ఓకే ఓకే
ఇంకా అదేం ఇంకా ఎగ్జామ్ ఒకటి రాస్తే ఇంక మళ్ళ ల్యాబ్ ఎగ్జామ్స్ రాస్తే కొంచెం ఫ్రీ అయినట్టు ఉంటది అనుకుంటున్నాం తెలిదు మళ్లీ ఇంక
మళ్ళీ అసైన్మెంట్ లో సీఏలులను ఉంటాయిలేండి ఏడవ దొరుకుతుంది టైము అది అయినాక మళ్ళీ ఇలా సిఎ లాబ్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ జీవితాంతం రాసుకోవడమే సరిపోతుంది
ఆ అదే అదే కదా సరేనండి అట్లయితే హు బాయ్ అండి మళ్ళీ ఎప్పుడనా టైం మళ్ళీ టైం వస్త స్తే ఫోన్ చేస్తాను సరే బాయ్ బాయ్